సాయిరాం
ఆహా హలో హాయ్ ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఆ మధ్యానానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి
అవునా అండి ఏం చేస్తున్నారండి వంట
ఆ అది నార్మల్ అండి వెజ్ పులావ్ చేస్తున్నాను దాంట్లోకి ఇగ వంకాయ కర్రీ చేస్తున్నానండి
ఓకే ఓకే వెజ్ పలావా
అ
ఆహా ఎట్ల చేస్తారండి చెప్తారా నాకు కొంచెం
ఆ ఖచ్చితంగా చెప్తానండి నార్మల్ అని అంత స్పైసెస్ అట్లా లేకోకుండా ఇప్పుడు నార్మల్ గు ది వంకాయ కర్రీకి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము ఆ అట్లనే కొంచెం మంచిగా పచ్చి కొబ్బరి ఆ అవి ఉంటాయి కదా పాపీ సీడ్స్ గసాలు ఆహా కొంచెం వేయించిన నువ్వులు, పల్లీలు కొంచెం అవన్నీ మంచు కొంచెం రోస్ట్ చేేసేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు చిల్లీ పౌడరు ధనియాల పౌడరు ఎసేసి మిక్సీ బట్టి అ జెస్టు అది వన్
అంటే అవన్నీ డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టాల ఆ ఓకే
ఏసి నార్మల్ మన కారానికి తగ్గట్టు స్పైసెస్ మియా చేసుకొని అసలు ఇంకా అది మంచిగా ఆయిల్ కొంచెం ఫస్ట్ ఫ్రై చేసేసుకొని నార్మల్ షాలు ఫ్రై చేసుకున్నట్టు చేసుకొని ఆ మసాలా అదంతా కలిపేసి నేను జెస్టు పెట్టేస్తానండి మంచిగా కొ మీరా కరివేపాకు ఇవన్నీ వేసేసి అంతే పెట్టేస్తాను సింపుల్ గానే అండి అంత స్పైసెస్ ఎందుకంటే పిల్లలు గూడా తింటారు కదా అన్నట్టు నార్మల్గానే చేస్తాను
అవునండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు ట్రై చేస్తా మీరు చెప్పిర్రు కదా
నార్మల్గా అయితే మేం చేసుకుటప్పుడు అయితే కొంచెం ఎక్స్ట్రా నేను మసాలాస్ కూడా యాడ్ చేస్తాను
ఆ అదే పిల్లలకి గదా అండి కొంచెం నార్మల్గానే ఉండాలి ఊ
క్వశ్చన్ రైస్ చేస్తది ఇగ్మా నువ్వు కారం పెట్టినావవు నాకు కల వద్దు అది కాని ఆ మంగా తినదు
అవునా అండి తింటదా అండి మంచిగా ఫుడ్డు
అ అట్లా ఏం లేదు
ఊ
తను స్పెసిఫిక్ గా చెప్తారు గదా నాకు ఇదే కావాల ఇదదే ఫుడ్ తింటానని చెప్తది
ఓకే ఓకే అవి చెయాలి ఓకే ఓకే వాళ్ళకి నచ్చి వాళ్ళకు నచ్చింది చెప్తారు చేసి పెట్టాలి ఓకే ఊ ఇంకా అండి ఎ ఇంకేం చేస్తున్నారు
మ్ ఏం లేదండి అది వంట ఫినిష్ అయిపోతాంది కదా జస్టు ఉండే వర్క్ ఆ ఉండే వర్క్స్ చేసుకోవాలి కొంచెం బట్టలు చూసుకోవడం గానీ
హ్మ్ ఇంట్లో వరకే సరి సరిపోతట్టుంది
ఆ ఆ పావ బడ్స్ స్కూల్కి ఎళ్ళింది కాబట్టి కొంచెం పర్లేదు తను జస్ట్ ఎల్కేజి అండి
ఎల్కేజీన ఫస్ట్ ఒక పాపనైనా ఆహా ఎల్కేజీ ఇప్పుడే కదా స్టార్ట్ ఊ మీ సైడు మినిమమ్ ఫీ ఎంత ఉంటదండి
ఆ ఇప్పుడు ప్రజెంట్ పాపకైతే థర్టీ సెవెన్ అంటే అంటే ఫార్టీ థౌజండ్ అనుకోండి
ఫార్టీ థౌజండ్ చాలానే చాలానే ఉంది
గానీ డ్రెస్సెస్ కి గానీ
టోటల్ మొత్తం కలిపా ఓకే ఓకే టర్మ్ స్ టర్మ్ స్ లాగా కడతారా పతే అంద టూ టామ్స్సా ఓకే ఊ
సెవెంటీన్ టు ఎయిటీన్ థౌసండ్ అట్లు ఉంటుంది
సెవెంటీన్ టు ఎయిటీన్ థౌసనా ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఐదు మా బాబు కూడా చిన్న బాబేమ అనమాట మా బాబు ఇంకా ప్లే స్కూల్‌కి ఎళ్ళట్లేడు ఆ మీ సైడ్ ఎట్లా ఉందని కనుక్కుందామని
ఉమ్మ్ మీకలా ఎట్లుందండి మీరెంత పే చేశారు
మా దాంట్లో ఇంకా లేదు జాయిన్ చేయలేదు ఇప్పుడే చిన్న బాబు అనమాట ప్లే స్కూల్‌కి పంపించే ఏజ్ ఆ త్రీ ఇయర్స్ ఇంకా కాలేదండి టూ అండ్ హాఫ్ పైన ఉన్నాయి అంతే
ఓకే ఓకే
ఉమ్మ్ అయితే ఇప్పుడు ప్లే స్కుల్‌కి పంపియాలంటే మినిమం థర్టీ ఫై ఉందండి థర్టీ ఫై
చూడు మీరు అసలు నేను ఏం చదువు కునేటప్పుడు అయితే నా స్కూల్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ అంతా కలిపి కూడా నాకు తెలిసి ఇంతా అమౌంట్ అయ్యుంటుందో లేదో డౌటే
లేదండి ఆ అవునండి చాలా అబ్బా
ఇంకా వాళ్ళు తిరిగి పెద్దయ్యి ఆ స్కూల్‌ కెళ్ళి నెక్స్ట్ కాలేజ్ ఈ ఈ అసలు ఇంకెంత ఊహించుకునేకి కూడా కష్టం అంత అమౌంట్ అవుతది
చాలా అమౌంట్ అయితది ఏమోనండి ఉమ్మ్ ఇప్పుడు మా బాబు కూడా మినిమం ప్లే స్కూల్‌కే థర్టీ ఫైవ్ లా థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే చాలా
అవునండి
అప్పట్లో మే మనం చదువుకునేటప్పుడు ఇట్లా ప్లే స్కూళ్ళు
ప్లే స్కూల్లో ఏం లేదండి నార్మల్ అంగన్వాడీకి అట్లా ఎళ్ళడమే గొ ప్ప అసలు
అంగన్వాడీకి ఎళ్ళడము లేకపోతే డైరెక్ట్ స్కూల్‌కి ఎళ్ళడం ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ కావడము
ఆహహ
మంట మా అంటే మినిమం ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడే ఉండేదండి మాకైతే మాది పల్లెటూరు కాబట్టికి
ఆహా అంటే నేను ఫీజ్ చూడంగా ఇ తే అట్లా ఫీజ్ కట్టడం అంటే టెన్త్ క్లాస్ క మనకి అయిపోతుందాన్న టైంలో అప్పుడు కట్టమండి ఫీజ్ అంతే నాకు తేలిసి హండ్రెడ్ టూ హండ్రెడ్
ఓకే ఓకే అవును చాలా అసలు ఎగ్జామ్ ఫీ కూడా ఎంత ఇప్పుడు థౌజండ్ కాదు అప్పుడేమో ఒక సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కట్టేటోళ్ళం ఇప్పుడు సే ఒక త్రీ థౌజన్ ఫైవ్ థౌజన్ అయితున్నాయ్ ఎగ్జామ్ ఫీకే
అవునవును
ఉమ్మ్ చాలా ఎక్కువ అమౌంట్ చేస్తురు మొత్తం ఈ గవర్నమెంట్ ఏమో గానీ చాలా లాసు మనకి
అదే కదా ఇంత మంచి గవర్నమెంట్ ఉంది హలో
హలో
ఇల్లులు హలో మమ మమతా గారు వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందిండి చెప్పండి హు మీరు చదువుకున్నప్పుడు మీ ఆ
ఎప్పుడు చెప్తారు ఎట్లనో అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ప్రూవ్ చేస్తాము అక్కడే జాయిన్ కానీ ఈ టైమ్ లో ఎవరు కనపడారు అసలు ఇన్ని ఫీజెస్ ప్రైవేట్ స్కూల్స్ పెట్టినా కూడ అ ఎవరు అసలు రెస్పాండ్ అవ్వరు చెప్పే టై లోనే బాగా చెప్ వారు మన గవర్నమెంట్ స్కూల్లో సిస్టమ్ బాగుంటే ఎందుకు జాయిన్ చేస్తారు చేప్పండి బయట
అంతే అండి అంతే కానీ చాలా వరకు మనీ లీనలు మనీతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా ఇట్ల ఇప్పుడు అందరూ అందరూ అందరు ప్రైవేట్ స్కూల్లో చదువుపిచుకోలేరు కదా
ఆ ఒక నార్మల్ చదువుకు స్కూల్ ఫార్టీ థౌజండ్ ఇయర్లీ అంటే ఇంకా ఇయర్ అంత సర్వైవ్ అవడానికి కానీ బట్టలకు గాని
కానీ ఎప్పుడు కట్టయ్యే సిచ్యువేషన్ ఉంటుందా అండి ఏదన్న ప్రాబ్లం వస్తది
అవును హెల్త్ ఇష్యూస్ రావచ్చు
ఆ అక్కడ స్కూల్ల పిల్లల్ని ఇక్కట్టలేదని సఫర్ చేస్తారు ఇక్కడ మనం సఫర్ కావడం చాల ఇబ్బంది మస్
ఓ
అప్పుడు చాల హు ఎప్పుడు ఎప్పుడు ఏ టైం మనకు అనుకూలంగ ఉండదు కదండి
చెప్పలేమండి అసలు లైఫ్ అంటనే అది కదా
అట్లా చాలా ఫేస్ చేసినాం కనీసం వెయ్యి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లల కట్టలేని సిచువేషన్లో చూసినాం మనం ఇప్పుడు ఇప్పుడు ఇన్ని ఇంత అమౌంట్ అంటే కష్టమే కదండి
కచ్చితంగా
ఆ
అందరికి ఒకటే సాలరీస్ లాక్స్ లో వస్తాయని మనం చెప్పలేం డిసైడ్ చేయలేము
చెప్పలేం కదాండి అందరు ఫ్యూచర్ ఒకలాగ ఉంటదని మనం ఊహించగలమ
ఇప్పుడు టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వచ్చే వాళ్ళ పరిస్పెర్ట్లో ఉంటుందండి ఇద్దరు ముగ్గురు ఎట్లుంటుంది ఒక్కరికే ఫార్టీ థౌసండ్ అట్ల ఉంటే
అవున అట్లా కూడా అండి మళ్ళా ఒక ఒక పాపని జాయిన్ చేసి ఇంకో పాపకు ఫ్రీ అంటారు తర్వాత ఒక వన్ ఇయర్ చెప్పనాక లేదు ఇద్దరిని చదు ఇద్దరు ఫీజ్ ఒక ఒకప్పుడు అట్లనే ఉండే
ఆ అంటే ప్రమోషన్స్ చేసుకుంటారు వాళ్ళు అంతే పబ్లిసిటీ చేసుకున్నారు అనుకో ఎక్కువ మంది వచ్చేస్తారు కదా అన్ వాళ్ళు అంతే
ఫస్ట్ టైం వన్ ఇయర్ వరకు బానే ఉంటదండి అట్లా ఫ్రీగ
ఆ
నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ చదివిపిస్తే చదిపించుకోండి లేకపోతే తీసుకెళ్ళండి అని అంటారు మేమో ఇస్తాం తీసుకెళ్ళు మ్ ఆ
వాళ్ళకేం పిల్లలు సిచ్యువేషన్ అర్థం చేసుకునే వాళ్ళయితే కదండి వాళ్ళ జన్రేషన్ ఎట్లా పోతుంది ఎడ్యుకేషన్ ఏమయితుందని వాళ్ళకి కొంచెం తాపత్రయం ఉంటే వాళ్ళు అట్లా మాట్లాడగలగు తర్ వాళ్ళకి ఏం గాళ్ మెయిన్ మంచి ప్రాఫిట్స్ కాళ్ల అంతే
పాపిస్ట్ అవునండి అది కూడా కరెక్టే మ్మ్
పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటే ఏమైంది వాళ్ళకి బడన్ పెట్టాల మీరీది చదివితే చదవండి ఎగ్జామ్ రాయండి మార్క్స్ కావాల అన్నట్టు చెప్తారు తప్పితే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లున్డాలి వాళ్ళు ఏం గోల్ పెట్టు కున్నారు వాళ్ళకి ఏం ఆశలు ఉన్నాయి చదువు ఒకటేనా లేక్పోతే సంగీ తమా స్పోర్ట్సా ఏనే ఆక్టివిటీ ఏమన్నా ఇష్ తముందన్ వాళ్లేం థింక్ చేయరండి ఈ పేరెంట్స్ కూడా అట్లే అయిపోతున్నారండి ఈ మధ్యకాలం టి ఏమన్నా గానీ మా బిడ్డకు మార్క్స్ రావల్ల వేరే వాళ్ళ పిల్లల కన్నా మా పిల్లలు మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలన్నట్టే ఉంటుంది కాని ధైర్యం చేయరండి మన పేరెంట్స్ స్పోర్ట్స్ లో వేద్దాం పిల్లల్ని అన్నట్టు మెయిన్ ఇబ్బంది అదే
అవును చాలా మంది ఎంకరేజేయరు ఎందంటే ఏ వాళ్ళక్ వాళ్ళ బలమన వాళ్ళకి నచ్చింది చదువ్పిస్తారు పేరెంట్స్ కానీ పిల్లలకు నచ్చింది చదువు పియ్యారు
ఆ అంటే ఫ్యూచర్ లేదు అని అనుకుంటారు చదువ్ ఉంటేనే ఫ్యూచర్ అనుకుంటారు
ఆహ్ వీల్ చదువితే మీకె మీకు తెలిసింది ఏమొచ్చు మా మేము చదువుకున్నాం కదా మాకు తెలుసు కదా అన్నట్టు రుద్దేస్తారు వాళ్ళట్లా చదువుతారు వీల్లిట్లా చదువుతారని బలవంతం చేసేస్తారు
చదువు జస్ట్ ఒక జ్ఞానం అండి బయట ప్రపంచం తెలుసుకోవడానికి మాత్రమే తప్పితే అది ప్రపంచం కాదు జీవితం కానే కాదు ఎన్నో ఉన్నాయండి నాకిష్టం నాకు తెలిసిన ప్ర కరం అయితే నా పాప్ని నేను స్ట్రగుల్ చెయను తనకి ఏది నచ్చితే అది చేయలనే ఆలోచనే ఉంది నాకైతే
అవునండి మ్ అట్లనే వాళ్ళకి వాప్షన్ ఇస్తేనే బెటర్ మనా బలవంతంతోటి వాళ్ళన్ చదివిపిచుకోవద్దు మ్
మనము ఒక డిగ్రీ క్రిందర్కి వచ్చినప్పుడు మనకి ఆలోచన వచ్చింటుంది అదే ఇది నా లైఫ్ రా ఎవురు అంటే ఇట్లా ఇది చదవండి అది తీసుకుొని అని చెప్పడానికన్ మనకు అప్పుడు అని పీచున్టుది నాకు కైతే అదున్నింది అంటే నేను చదువుకొని నా దేశంలో ఏం గ్రూప్ తీసుకో ఏం లేదు అని వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది వీళ్ళు కాదు కదా ఇదంతా ప్రొసీ డ అవ్వడానికి కంటిన్యూ చేయడానికి నాకు తెలిసిందల్లా నా స్ట్రెంగ్త్ ఏంటి నేను ఏం చేయ్యగలను అని అందుకు నాకు ఇప్పుడనిపిస్తుంది
మ్
కనీసం అప్పునన్ను నేను సేవ్ చేసుకోలేకపోయాను ఇప్పుడున్న నా పాపని ఆ అవునండి
చాలా వరకు అయితే అట్లనే జరిగిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి మన లైఫ్ లో
అవును నిజంగండి
ఆ ఏం చేస్తాం అన్నీ ఒకలాగా ఉండవు గదండి ఇప్పుడు మన పిల్లల కోసం మన్నా మనం ఎంతయినా వాళ్ళ వాళ్ళకి నచ్చిన ఎంత చేయాలనుకుంటాం మన లైఫ్ లో జరగందండి వాళ్ళ క్కన్నా జరగాలి గదా
ఆ మీ బాబుకి ఏదంటే ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ అంటే దేని మీద
మా బాబు మా బాబు క్రికెట్ హ
ఓహో క్రికెట్ ఆ
ఆ ఓకేనండి కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ కాల్ చేస్తా వస్తానండి ఓకేనా అ థ్యాంక్ బాయ్ అండి
ఆ